హలో
అ హలో
బాగున్నారంండి
బాగు మీాగు
బావుగున్నారా ఆ ఎండ దచలు ఉన్నాయండి మీ దగ్గర
చాలా బా బాగా కొడుతున్నాయంండి
ఆ
ఇ దగ్గరన్నే
మా దగర ఎండ బాగు
మా
ఓన్లీ మా పిల్లల అయితే ఇంకా ఫ్రూ ఫుడ్ే దిన లేదండి మా పిల్లలు మీ పాప తింటుందా మీ పాప బాబా అండి అవునండి
పా హ అడిీ ప నట్లేదడి
అవునా
ఎంటలోకి ఉ
అవును మస్త్ వ టెన్ టు ఫోర్ అయితే బయట్కి రావర్ లేదండి పిల్లలు
అవునండి అవునండి
ఉ
కడి తన్నారే
అంటంటి మీరు తిన్నండి
తిన్నామం ఎక్కడికి వెళ్ళలేద
సమ్రద స్ కలక్ ఎక్కడికి వెళ్ళాలండి
మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాం
అవునా మేము కూడా ఇక్కడే ఉన్నాం వెెళ్ళాలి స్కూల్స్ ఓపెన్ అయ్యే వరికి ఏ అండి
టైం పడుతుంది ట్వెల్వ్ కి అన్నారు గానీ ఇంకా టువెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతాయేమో
అవునండి
ఉమ్ అన్న
పాప ఏ క్లాస్ అండి
ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్ అండి
అవును పోతా కస్త
మీ పిల్లలు ఏం లేకపోతే
మ్యాంగోస్ వాటర్ మిలన్ బనానా ఇంగ లెమన్ వాటర్ అయితే తాగట్లేదు ఎండకకెమో డా వ్వే తాగమని చెప్తున్నాడు ఆమె ఫుడ్ తిన్నట్ లేదు నైట్ పడుకోవట్లేదు కొంచెమన్న వర్షం పడితే బాగుండని చూస్తే వర్షం పడుతది చాలా ఎండలు ఉన్నాయి ఈసారి
ఆ వర్షం పడుతుంది అని ఇస్తున్నారు వేటు న్యూస్ లో వేటు న్యూస్ లో వ
మండే నిన్న కొంచెం నిన్నో నిన్నో కొంచెం కొంచెం పడ్డాయండి కొంచెం లైట్ అంటే చినుకులు పడ్డాయి కాని ఆ వే అది వేరే ఉంది వెదర్ అంటే ఈన రోజు బాగుంది టూ డేస్ బ్యాక్ మత్ బాగా ఇట్లా గాలి బాగా వస్తున్నాయి ఇప్పుడేమో గాలి గల్లువాతున్నై గానీ అది వేడిగా వచ్చేసింది నైట్ కూడా వేడిగా వస్తున్నది కొ వర్షం ఉంటే బాండు
కొంచెం సాయంత్రం కొంచెం ఆ ఏడింటికి ఎనిమిది చల్ల బడుతుంది
అవునండి ఈ ఎన్న ఎగుతున్నాయి నైట్ ఎందుకు నైట్ టూ టైమ్స్ కి వథంగ్స్యనే హాస్పిటల్కి వెల్ సచ్చిన
స
ఇంజెక్షన్ లోబ పి ఎంటకి సాల్ట్ వాటర్ రావాలంటే ఇంకా పంపింగ్ వస్తాను
కాగాాలకు అర్థకుడాను హ
ఉ ఓఆర్ఎస్ ప్యాకెట్స్చ్చరు
ఆ
తీసుకెళ్లిి తీసుకొచ్చినా కానీ అవి ఆ అవి రాాయనండి కొంచెం ఎట్లయినా హెల్త్ ఈ హ్యాండల్స్ సంమ్బర్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కొచొప్ప మా స పెద్ద పాప పా బాగానే తింటుంది కాని చిన్న పాపతోనే తినట్లేదు నైట్ లో కూర్చొని ఎడుస్తున్నది ఇక ఎందుకు ఇలా అని చూస్తే డాక్టర్ ఆ అ హాస్పిటల్ వెళ్తే డాక్టర్ ఉంటున్నాడు ఫుడ్ తినకుండా వాటర్ పర్సంటేజ్ ఏమైనా వాటర్ తాగుతున్నారు వాటరే వాటర్ ఇంకాళ అవును ఎప్పుడు మ అ అ సెవన్ కేే మస్తు ఎండ వస్తున్నది సెవన్ సెవన్ థర్టీకి ఫైవ్ తథర్టీకి అఖలిస్తాన్ ఎట్లా బయట పడుకు కుంటాం కదా విలే్ విలేజ్లలో కొంచెం మన లో ఇంట్లో అయితేనేమో లో రోడ్కునేనే వెళ
ఏ
స్స్తులం ఈ ఎస్లా కింద వాడుకు ఒక ఎంత కూలర్ పెచ్చిన ఇవి జరిపోట్లు ఇదరు
ఏస ఏసీ లేనా లో ఉన్నంత స చలాంది
ఆ పెద్ద పాప మనం అంటన్నా కా కడిపోతుం మనం ఏసీ పెట్టుకుందాం అని అంటుంది ఏ ఏసీ పెట్టినా ఈ అందకి భయమే కష్టమే ఆమె కావాలంతా మీ వాడర్ కూల్ కూడా వాటర్ కావాలట ఆ ఆ
ఆ నువ్వు
వరదావుతున్నారు కూల్ వాటరే కావాలంటఇట్లాగా రాజఅంకు కుండ పోస్తాం కదా మా వెనకాల నుంచి అందులోనే ఆయన మేమంత అందులోయొద్ద ఆట ఓన్లీ వాటర్ బోటిల్ అయితేనే తాగు తరదంతా ఆమే కూల్వాట్ ఏయి కావంలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంట్రన్నారు తాగుతున్నారు
జలుబు కూడా చేసినండి ఎండకి
చేస్తే తాను చిన్న పాప కాలడ చేసింది అవతలేని అందుకనే ఆమె అన్నం తినట్లేదు విశ్రాస్తున్నది వీళ రోజుల మంచిగా తిరుకుంట త తిని చూస్తే ఆమె అట్లా కూడా తినచ్చు ట్లేదు బయటికి పోదామంటే ఈ ఇతా ఇంతగాన వెంట ఎప్పుడు చూడలేదంట ఫిఫ్త్ డిగ్రీ స్ సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ ఇంత గనమా సల్వమ్ము ఎక్కడ రెండు స్కీంద నేర్పిద్దమంటే ఇక్కడం లేవు విలేజ్లలో వాటర్ కూడా ఎక్కువ అవును ఇక మళ్ళీ ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ ఏమి లేవు సిటీ అయితే డెం కొంచెం ఉండుగాని ఇక్కడ ఏం లేవు ఇక
అదే అదే
అట్లా అయిన బ్ ఇప్పుడే ఫీలీంగ్ ఇంత వర్కి ఇంత వర్కి వెళ్ళలేదండి పిల్లలు ఇంతవర్ ఎల్లలే ఆ సిటీలో కూడా ఎక్కలలే ఆ భయపడతారు అప్పుడుంటున్నామో మన ఓల్డేన్ డేస్లో క్యాన్లు కట్టుకున్న అట్లా పోయాం గానే ఇప్ ఇప్పుడు వాయిలలో ఉయ్యాల కి ఇక్కడ మాకు చెక్ డ్యాం ఉంది కానీ ఆ చెక్ డ్యామ్ లో ఉన్నాయి కానీ అవి లోత ఏ కాది వాటర్ ఉన్నాయి వస్తున్నాయి కాండి పైన పాల్ వడుతున్నా పైన వర్షాలు పడుతున్నాయట్టే వస్తున్నాయి కానీ ఆ అంతా బాగా లోతుంటది ఒక దగ్గరనే ఆ క్కు వాటర్ పోతున్నాయి పెద్దమ్మకి ఇష్టం అక్కడికి వెళ్ళడం వె ఇట్లా బ్రిడ్జ్ అని ఉంటది బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఉంటది చూస్తా ఉంటది కాని అలా దియడానికి భయపడుతుది ఏమో ఆడ అమ్మాయిలకు నేర్పించాలి రోజు ఒకక్కరి చ చూస్తాను అందులో ఈత
ఉమ్
నిన్న వచ్చిరు ఎండకెలదు బయటికెల్దు అన్న అం టే చెరికినా బయట తిరగేస్ ద్దా మని పోతున్ ఆ వాటర్ ను చూస్తే నే దిగానిపిస్తుయి స్విమింగ్ ఇస్తాం స్మింగ్స్తా చేస్తాం
ఇంటి దగ్గర ఏదైనా హౌస్ ఉంటే హౌజ్ లో వాటార్ పట్టి చెపియ్యండి
ఆ ఇగా టబ్స్ ఉంటాయి కదా అయితే గోళంలా ఇట్లా వెనకట మనకు గోళం ఉండ కదా అవి ఉన్నాయి కానీ అందులో మొత్తం అవి బోషిర్ గాని బ్ కు వాటర్ ప్రాబ్లమ్ కూడా ఉంది వాటర్ రావ్ ఎక్కడో పైప్ మిన్ బాగుదా పైప్ పై చేస్తారుా అవి చం ఇబ్బంది ఆవు ఇ ఏ కీ వా తర్లోవో డ్రింక్ డ్రింకింగ్ వాటర్ కూడా టూ డేస్ నుంచి లేవు ఇకేవి వేరే విలేజ్ క వెళ్ళి తీసుకొస్తున్నారు ఆ ఈ వాటర్ కూడా ఇప్పుడు ఇప్పుడు అంటే మాకు కొంచెం లో తేసేసిరు వాటర్ అప్పుడు వేయడమే స్టార్టింగ్ లో కాబట్టి ఎక్కడ దాకున్న కొంచెం వస్ సునే కాబట్టి ఇబ్బంది ఏ లే గాని ఒక వన్ డే టూ డేస్కపోతేళ్ళీ వాటర్కి ఇబంది అయి పం వాటర్ ప్రాబ్లమ్ ఉన్నది సమ్మర్ అయిపోయింది అవును
సన్ మరి
వేరే విలేజ్ నుంచి రావాల ఆ ఏంటే కూడా వర్క్ చేసేటోళ్ళు చేయలేకపో దగ్గర డ్యామేజ్ కాగానే ఇంకో దగ్గర అవుతున్నాయి మొత్తం తవ్వి పెట్టరు రోడ్స్ అన్ని
ఉమ్
ఉహు
ఏ
మాకు వేరే దగ్గర నుంచి వచ్చేది కదా అంతక ముందు ఇప్పుడు రావట్లేద్ ఓ ఓ కొంచెం ఎండలకి బై అప్పుడు ఎవ్వరు కూడా వర్క్ చేస్తలేరు
కరూపనికి వెళ్తున్నారా
ఆ
కారూవపానికి వెళ్తున్నారా
ఆ అంటున్నారు కానీ అవి టూ టైమ్స్ అంటా కదా ఆమ్ మాఫ్ ఫాదర్ మా ఫాదర్ వెళ్తుండు
హామ్
అది టూ టైమ్స్ అట్టేగాని ఎండ కి చచ్చిపోతున్నారు అక్కడ వర్డ కి బా ేంట కొడుతునర్
ఊటాయి సండే మార్నింగ్ ఈవెనింగ్ గా
మార్నింగ్ ఈవనింగ్ కాదు హ్మ్ ఫస్ట్ వర్క్ చేసేటప్పుడు ఒక్ ఒకసారి ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి అంట కానీ బాగా ఎండ కొడుతుంది వి వీళ్ళు ఎప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తున్నరు ట్యువెల్ అయి అవుతుంది మళ్ళ ల్లి ఒక ఫోటో తీసుకుని అట్లా అయ్యేసరి కి ఇబ్బరు పడి ఎవరు ఎక్కువ పోవతు ఈసారి లాస్ట్ ఇయర్ మంచిగా పోయిర్రు అట్ల పెట్టడం వల్ల రిస్క్ అయితున్నది టూ టైమ్స్ ఏమో ఐస్ వె హు అయి
ఐసుకి ప్రాబ్లం అయితుందట హుమ్
కి ఎండకి మళ్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే పోతున్నారు వాళ్ళు ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు ఎప్పుడు తినాలి
అదే తెలియంది టెన్త్ కి వస్తార
ఆ సిక్స్ తర్టీకి ఏళ్ళి లెవెన్ లెవెన్ తర్టీ అయితాంది ఆ కట్ట్ అయితుంది వారు కింద పడి ఉన్నారు ఇంక అక్కడే నిన్న ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ఫోర్ ఓ ఫైవ్ ఇచ్చిరం వాళ్లకి ఏంకు వాట్ ఎట్టంటే వీళ్ళే అదే ఎవరన్నా గ్రామ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాటర్ వాటర్ తాగి రన్ అక్కడనే కల్పించిరంటే ఇం ఇప్పుడు టూ ప్యాకెట్స్ ఇంటి పోయే లో ఆ తాగండి ఇచిరట ఇంటికకెళ్ళి మీకు ఏమైనా అనిపిస్తే ఇచిరట ఆ ఫుడ్ తిన్నారు కదా మళ్ళీ మాన్ సిక్త్ అంటాయి వాళ్ళు టిఫిన్లు టీలు ఏ వెళ్ళిపోతారు కదా మళ్ళ వన్ థర్టీ వరకు అక్కడే ఉంటారు అదియేసరికి ఇబందయి తుందట ఆ
మ్మ్
లెవెన్ థర్టీ అట్లా అయ్యేసరికి అట్ అయిపోతుదట కొంచెం పడితే వర్షం పడచ్చు
ఏమో వేటు న్యూస్ చూపిస్తుంది వర్షం అని
అవును కాసేపట్లో వర్షం అని చూపిస్తుంది పడతలేదు వర్షం పడితే కొంచెం పిల్లలకు కూడా ఎగ్జైటింగ్ గు సమ్మెర్ హాలిడేస్ సమ్మెర్ హాలిడేస్లానే ఉన్నది ఈ సారి
అవును
సింతుండే ఆమె
ఉమ్ ఉమ్ సరే అండి మరి
ఆ
హలో
ఆఫ్ ఆ హలో కటే కట్టేంగా
ఆ
ఆ ఓకే అండి
ఓకే అండి
అ